అగే అదండి
ఏం లేదండి ఇగో పూల చెట్లు పెడదాం అనుకుంటున్నా
వామో ఎండ కానీ ఎండదబ్
మాట తెసా
ఎప్పుడండి
సాయం సామాత్ త్తం మీరు వస్తారా అండి మార్కిటికి
వామో నేనిం ఇప్పుడు బయటికి వెళ్ళాలండి మా మా ఆయన మా ఆయన వస్తారండి ఇంద కట్ట అయితే చెప్ చేపల్
అవునండి ఇగ మా నానమ్మ గారు బయటికి పోయి వచ్చరీ ఇయలా మా అమ్మగారేమో పని చేసుకుంటుంది
ఆహా ఏం చేస్తుంది మీ అమ్మ
మా అమ్మ ఏం చెయలేదండి వంటఇలా బిర్యానీ మేమే తెచ్చుకుందాం అనుకుంటున్నాం మార్
అవునండి ఏది ఎగ్బిట్ ఎప్పుడోస్తది ఎప్పుడు తినాలం పేర్
గ్యాస్ లేదు మా ఇంట్ ఇట్లా మా నానమ్మనేమో బ్యాంక్ కాడికిపోఇంది పైసల కోసం వచ్చినయో వస్తే నాకు ఇస్తది అంటే ఇయ్యదండి మా నానమ్మ
అడగాలండి ఎందుకు కియదు ఏం చేసుకుంటదడి అవునా అండి ఆమె ఖర్చు ఆవుకుంటే ఆ మందులు ఆడుపోవద్దండి
ఉంటాయి గానీ ఒక టెడ్డి బియర్
ఆబ్బ బొమ్మలు వేర్ ఎందుకండి చిన్న పిల్లలా అండి మీరు కాలేజీ చేసేవాళ్ళు బొమ్మలు అంటారు ఏంటండి అండి
అంటే మా ఇంట్లో బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఉంచుకొ
అవునా ఆ ఇంకా తినలేదా ఓ ఒకటిన్నర అయితుంది ఇంకా అన్నళ్లు తినలేదా మీరు
తిన్లేదండి మీరు తిన్నరా అండి
ఆ ఇప్పుడే పప్పు పొయ్యి మీద అయింది అన్నం అయింది తినాలి మా ఆయన వస్తాడని చూస్తున్నా మా ఆయనకి కిరా మా ఆయనకి కిరా కోయలే డి పొట్టు తీసి
స్టం బాగుంటాయి కదా అండి నాకు చాలా ఇ
బాగుంటాయండి ఉప్పు కాదండి మసాలా వేస్ కొందుల్ టారండి మా ఆయనకి సాంబార్ మసాలా
అవునండి మాకేమో ఉప్పు దా ఉప్పు వేసుకొని తింటారు మా ఇంట్లో మాసాలలు అయన్నీ ఉండవండి మేము పేదోలం
అవునండి పది రోజులకే తినాలండి పొట్టకి
కారం మే లే మా ఇంట్లో ఉప్పు ఉప్పు మాత్రమే ఉందండి కారం కూడా ఒక పక్కింట్లో ఇయలా ఒక గ్లాస్ అడుకొచ్చుకున్నా అండి ఇయలా తక్కువ అయితే మాకు
అవునండి ఏముందండి ఒక కిలో కొట్టిస్తే రెండు నెలు అలా
ఆ అవునండి అది కూడా కరెక్టే ఏ గాని నెల రోజులకి మా నాన్నగారు ఊరికి వెళ్ళిరు అన్నమాట డ్యూటీకి పది రోజులకి వస్తారంట అయితే అప్పటి వరకు కారంగా నేనే పోయి పట్టియాలి రేపు
ఆహా తెచ్చిరా అండి ఎండబెట్టి రా
మావిడికాయలు లేలే ఆహా లేదండి ఎండి మిరపకాయలు తేలే ఇంకా తేవాలి అలా పోయి
ఆహా ఆ
మూడు వందలు అంటా అండి కీలో
వామ్మో అంత రేటు ఉంటాయా అండి
గుంటూరు కారం అండి మేము అయే తింటాం అన్నమాట కారం ఎక్కువ ఉండొద్దు సప్పటి కాయలు తింటాము
మా ఇంటికాడ పొలం కాడ మా వాళ్ళు పంపిస్తారు అదే కారం కొట్టించుకుంటాం
మాకు మామిడి మామిడి కాయ ఇది ప్యాకెట్ కూడా ఒక పచ్చళ్ళ కారం వస్తుందండి మా మా పెద్దమ్మ గారు బాగా పెడతారు అన్నమాట పచ్చళ్ళు ఆమె కాడ పెట్టించుకోవాలి సారి యా బై కాయల్ వెడత ఇట్టగా అన్నది అన్నమాట నాకు ఇస్తా అన్నది కొంచెం పచ్చడా
ఎ ఏడా ఉంటారు మీ పెద్దమ్మ
మా పెద్దమ్మ వాళ్ళు ఒక ఊర్లో ఉంటారులేండి ఈసారి మే మేము పెట్టినప్పుడు మీకు కూడా పెట్టాల అండి మామిడికాయ పచ్చడా
పెట్టియండి మా చూస్తాం బాగుంటే నేను పెట్టించుకుంటా పైసలు ఇవ్వండి ఎవ్వరు పెట్టారండి ఒక కాయ అంటే ఇస్తారు పది కాయలకు ప చెరీ ఎవరో ఒక ఐదు వందలు ఇస్తాము అండి ఒక ఐదు వందలు వెయ్యి రూప వాళ్ళు ఇస్తా పెట్టమనండి నాకు ఒక ఇరవై కాయలు పది కాయలు
మీరు రేపు మాట్లాడతా అండి మా పెద్దమ్మ గారు ఎంత అంటారో తెలియదు కదా నేను అడిగి మీకు చెప్తాాలండి అలా ఆవాకాయ పచ్చడి కావాల ఆ ఇంకా ఏ పచ్చడి కావాలండి మీ
మావిడికాయ్ కావాలి చింతకా కాయ కావా
అవునా ఇంకా మళ్ళా మా ఇంట్లో కూడా మేము ఒక యాభై కాయలు అనుకుంటున్నము మా తాత తెస్తే పెడతం మేము
అవునా మాకు ఇంక ఎప్పుడు పెడతామో ఇంగ
మా తాత అంద్రు అలా ఉంటు ఎక్కడండి ఆంధ్ర నుంచి తెప్పిస్తాన్నాడు కాయలు అవునండి అవునండి మీ బియ్యం వస్తాయి అండి పొలం కా నుంచి మాక అయితే మా
మాకు పొలం ప మాకు పొలం లేదండీ ఇట్టే ఎప్పుడున్న కాయ్ కారం కొట్టి మ ఎవరన్నా వడ్లు ఇస్తే పట్టించుకుంటామండి
అవునా మన ఆనమ్మకీ బంగార అయితే బంగారం గొల్సు కొనుక్కుందండి నాకు కొంచెం గూడ ఇత్తలేదండి ముక్క కూడా
ఏమన్నా తినే తినే ది కాదు కానండి ఎందుకు అడుగుతాం ఆ డబ్బులు ఉన్నప్పుడు ఏపిచ్చు కోవాలండి
నాకు చిన్నప్పుడు ఇచ్చింది లేండి కాదని నేను ఏమంటలేం గాని ఇప్పుడు ఇస్ ఇస్తాలే దండి నాకు అసలే ఇస్తలేదు బంగారం గొల్సు ఆమె నన్ను నమ్మదండి ఓన్లీ బిడ్డలనే నమ్ముతది మనవరాల్ని నమ్మదు
అవునా
ఎందుకంటే బిడ్డలకి బిడ్డలకయితే పెడతదన్నమాట ఐదు తులాలు పది తులాలు మాకేమో ఒక తులం కూడా ఇస్తలేదండి నా చేతికి ఇప్పుడు కావాలం
ఆ ఆ ఇంకా
మీ మీరు మీ తుల మీ మీ బంగారం మీ అమ్మగారికి ఇస్తారా అండి మరి
ఇయ్యమండి మాది మాకే జరుపు
అయ్యో అట్లా అంటారు ఏందండి ఇప్పుడు మీ మ అమ్మగారికి మీ నాన్నగారికి ఇయ్యరా అండి మీరు బంగారాన్ని
ఆ ఎవరివి వాళ్ళకే ఉంటయండి
అవునా మరి మీ పిల్లలకి పెళ్ళిళ్ళ పెడితే పెళ్ళిళ అయితే ఇస్తారాండి మీ మ ఆ మ్ము
ఆ ఆ ఆ ఆపెడతారండి పెళ్ళి
పావు కిలో పెడతారా అండి వడ్డాణం చేపిస్తారా
పావుకిలో ఏముందండి కేజీ అయినా చేపిస్తాం డబ్బులు ఉంటే ఏదైనా చే
రాగి తో చేపిస్తారా బంగారంతో చేపిస్తారా అండి కిలో
ఏమోనే నే నాకు తెలవదండి మా ఆయనే మొత్తం చూసుకుంటాడు
అవునా అండి మేము ఇప్పుడు ప పచ్చడి చేద్దామండి ఇక పచ్చడి పోదామండి బంగారం ఎందుకు లేండి కిలోలు అర కిలోలు గాని పచ్చాడా మీకు మాట్లాడ తెలి అండి మాకు మా ఇంట్లో ఉన్నారు కదా చెప్తా
ఇయాల చెప్పండి రేపొస్తది జాడీలో పెట్టుకొని తింటామండి కొత్త పచ్చడి ఎండలే కాలమేగా ఎండాకాలమేనేండి అవునా
వచ్చే నెల ఆ మనకి ఎండ ఎకాలం హాలిడేస్ వస్తాయిగా అండి అప్పుడు పెట్టుకోవాలి మాడికాయ పచ్చడా ఇప్పుడు పెడితే ఖరాబ్ అయితది
అవునా అండి నాకు తెలిదు మీరు అంటు అంటే ఇప్పుడు పెట్టుకుంటారా అని
కాదు కాదు మీకు మీకు ఇప్పుడు చెప్తేనే అప్పుడు చేస్తారు కదా అని నేను అ అట్లా అడుగుతున్నా అంతే
ఆహా మాకులే ఇదండి మిరపలు
బాగుంటాయండి చింతపండు జీలకర్ర ఆవాలు పింటి అన్ని వేసి రుబ్బుతారండి, సూపర్ ఉంటుందండి పళ్ల్ళ పచ్చడి వేడి వేడి అన్నాలో నే ఇయస్ పొందింటే నోట్ల మ్ నోట్లస్తే కడిగి
అవునండి నాకు కూడా తెలుస అండి చాలా ఇష్టం అన్నమాట నాకైతే
అవును మా అత్తగారు బాగా చేస్తదండి మ అత్తగారే ఏదైనా పెడుతుది మా బట్టాకి
ఆ మా మా నానమ్మ అయితే మాకు పెడతదండి మాకు కూడా పెడతుందిండి ఇలా మాకు ఇడ్లీలు చేసిచ్చిందండి
అవునా అండి సాంబార్ చేసీరా ఆ చార్జ్ చేసిరా
మేము ఎట్లా తిం ని చెప్పన అండి ఇడ్లీలు చట్నీ కారపొడి నెయ్యి పెట్టుకొని తింటుంటే ఆహా ఎట్లుంటది తెలుసా అండి సూపర్ ఉంటదండి
ఆ
మీరు తిన్నరా అండి ఎప్పుడైనా లా
మేము కారపోడి తినాము అండి తక్కువ చట్నీ ఉంటే మాకు సాలు ఉల్లిపాయ కారం పెట్టుకొనినా తింటాం అండి
అవునండి నాకు కూడా అర్ధం అయితుంది లెండి ఇగ
ఒక్కోసారి టైంకి ఉంటేనేో తింటాము టైంకి లేకుంటే తినమండి
అవును ఇంకేంటి ఎంతండి విశేషాలు మీ ఇంట్లో అంత వాతావరణం బాగుందా అండి మరి
బాగా ఉన్నదండి ఇంకా రాలేమ్ మా ఆయన వస్తాడండి
ఎవరు రాలేదండి
మా ఆయన అన్నానికిొస్తాడుండి ఆఫీస్ పోయిడు
అవున అండి మా నాన్న మా అమ్మ నాన్నలు కూడా బయటికి వెళ్ళారు అనమాట గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళు అటు ఇటు తస్తార అనమాట ఎప్పుడు ఎటు వస్తారో తెలియదు ఎప్పుడు పోతారో తెలియదు నేనే ఉంటాంది
అవునా అండి ఆహా నీకోస్తదా వంట మీ పోయి కడకే బోరువా మీ పక్క మీరే తొమ్మిదింట క లేవరంటే గా
అవునాండి మా అమ్మ చెప్పినాండి మీకు
నిన్న మీ అమ్మ ఫోన్లో చెప్పిందండి మా అమ్మాయి ఎక్కువ ఆన్లైన్లో చేసి చేసి నిద్రపోతుంది లేపంండి మేము లేప్పు లేస్తే అప్పుడుే వేస్తాం అన్నా
అవును అట్లా అన్నదా అండి మీతోోటి మా అమ్మ మా అమ్మగారు మీతో ఆగండి మా అమ్మకి చెప్తా అండి ఇట్లానే వద్దండి
నిన్న అన్నదండి మీ అమ్మ తొమ్మిదింటి అక్క లేవదు మా అమ్మాయి ఆన్లైన్ లో చేస్తుది
అవునా ఆ అవునులే అండి నేను నిజంగానే ఉద్యోగం కోసం చదువు కుంటున్నా అనమాట నాకు ఎగ్జామ్ ఉంది
దుకోవాలా అని అంటాం చదువుకోంది ఎవరైనా అర రూపాయి అయినా ఇ్యరడి
అవునండి అసలు చాలా క చాలా కష్టంగా ఉందండి ఇప్పుడు వాతావరణం కూడా అసలు
అవును ఏదో ఒక చిన్నది చూసుకోండి ఏముంది అద పిల్లలకి మీ మాకు కావాలంటే పదిమంది పిల్లలు చూస్తా అంటే ట్యూషన్ చెప్పండి ఒక్కొక్కరికి ఒక్క రేటు
అవునా ట్యూషన్ చెప్తాండి నేను అయితే ఒక్కొక్కళ్రికి వెయ్యి రూపాయలు అడగండి నేను వచ్చి చె
మా కోడలు అట్టే చెప్తదండి మా కోడలు పిల్లలు అపార్ట్మెంట్ లో ఉంటారు
అవునా
మా కోడలు రేపు మాపు చెప్తుది
నేను గూడా జేప్ప అండి నాగూడా చదువచ్చన్నమాట అప్. కొంచెం సేపు ఉద్యోగం కోసం ఏమైనా జేస్తా మరియూ ట్యూ.. నేను గూడా జెప్తా అండి, పదివేలు మాట్లాడండి.
అవునండి. సరే నేను ఎండాకాలం జెప్పండి ఒక పూట బడ్లప్పుడు పిల్లలు ఇంటికాడ ఆగమైతారు. అందుకే, ఏదో ఒకటి నేర్చుకుటారుగా.
అవునండి నేన్ నేర్పిస్తా అండి నాకు చదువొ.. చ్చు గదా నేర్.. పిస్తా నేర్పిస్తా. సరే అండి మరి మా నాన్న విలుస్.. చుండు నేన్ బోతా అండి.
బాయ్ అండి.